చెప్పండి ఏం లే అండి ఇప్పుడే పని అయిపోయింది కూర్చున్నామండి
అంతేన్నా అదే ఫెస్టివల్ వస్తుంది కదా ఏమన్నా చేస్తున్నారేమో పిండి వంటకాలని చెప్పేసి అనుకుంటున్నాం
ఉగాది కా అండి ఆ పిండి వంటలు అంటే అక్కడ ఆర్డర్ ఇస్తామండి స్కూల్కి వెళ్ళ వచ్చేసరికి సరిపోతుందండి ఇంట్లో చేసేటట్టు
అంతేనా ఈసారి చుట్టాలు ఏమన్న వస్తున్నారా అండి
ఆ వస్తారు కదండి మా అత్తయ్య వాళ్ళు మా ఆడబిడ్డ వాళ్ళు అందరు వస్తారండి ఆ బట్టలు అయిపోయింది డి కొన్నము అక్కడ కుట్టడానికి ఇచ్చిన బ్లౌజ్
మ్మ్ ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి బట్టల షాప్ ఒక ఆమె ఆ మాకు మా దగ్గర మాకు ఒక దగ్గరలో ఒక ఆమె తెలిసినామ ఉంటదన్నమాట
ఆహా
బాగుంటాయని అంత కొత్త కొత్త రకరకాలుగా తీసుకొస్తది ఆమె
బట్టలా చీరలా అంటే ఎంత ధర ఎంత ఉంటంద అని ఎంత ఎంత నుంచి ఉంటంట ధర
త్రీ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ దాంక కూడా ఉన్నాయి అంటె
అవున అండి అంటె నేను కొనగలను ఎంత అంటే మూడు వేలు ఐదు వేలు అయితే కొనగలనండి ఇంకా పది వేలు అంటే అంత కో
పదివేల్ కాదండి పదివేలు ఎందుకు తీసుకు కుంటరండి మూడు వేలల్లో తీసుకోండి రెండు వేలల్లో తీసుకోండి
మ్మ్ ఐదు వందలు ఉంటాయా అండి
ఆ ఉంటాయియండి ఐదు వందలు కూడా ఉంటాయండి చాలా బాగుంటది అదే ఫెస్టివల్ పండుగ వస్ సు కదా తీసుకున్నారేమో తీసుకోలేదేమో ఒక మాట చెబ్ధం అని చెప్పేసి అనుకుంటున్నా
అవునా తీసుకున్నాండి నేను తీసుకున్నా కుట్టడానికి కూడా ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడున్నా కావాలన్నప్పుడు, తీసుకుంటా కానీ నాకు మామూలు శారీస్ ఫైవ్ హండ్రెడ్ కావాలండి. మీరు ఫొటోస్ పెడితే నేను చూసుకుంటాండి.
పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇట్లా ఏమైన్నా తీసుకుంట
గద్వా అంటే పెద్ద మనుషులకి ఇప్పుడు కాటన్ సారీస్ గద్వాల్ చీరలు ఉన్నాయండి.
అవున అవును అండి పెళ్లిళ్ల సీజన్ కదా అండి. చాలా మంది వచ్చి తీసుకెళ్తున్నారు.
అ
ఉమ్ ఉహు ఆ ఆ పెళ్ళిలు చాలా ఉన్నాయి. కాబట్టి చాలా మంది చాలా మంది వస్తున్నారు. వేరిటి వెళ్తున్నారు.
ఉంహా
ఒక మాట చెప్పి చూద్దాంని చెప్పేసి అనుకుంట ఎట్లా ఎట్లా ఏ మోడల్ తీసు
నేన అండి ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ అయితుంది కందండి ఆరెంజ్ కలర్ శారీ
ఓకే ఓకే
ఆ ఆరెంజ్ కలర్స్ చీర తీసుకున్నాండి. ఈ పిల్లలు ఆ పాపకు డ్రెస్ తీసుకున్న బాబుకు తీసుకురు ఇగా ఇగ పాపక పోయి హాస్టల్ ఉంటది కదా ఇచ్చేసి వస్తామండి ఇగా మేమేమి గర పొద్దుగాల లేసి పూజా అవ్వని ఉంటేయి కదా. వంట చేయాల అంత చాలా పని ఉంటాయి కదా.
యి అండి.
ఉమ్
మాకేన్నాండి మాకు ఓన్లీ సంవత్సరానికి రెండే రెండు పండుగలు ఉంటాయి.
అంతేనా అండి.
ఇ పండుగలు మీకైతే చాలా ప్రతి నెల ఒక పండుకుంటది.
అవునండి పూజలు వ్రతాలు అ
ప్రతి నెలా పండుగ లేనిదే రోజు ఉందా త నెల్లాగా అందుకే చీరలు ఎక్కువ అవసరం ఉంటాయి కదా.
అవును మకువారి లక్ష్మీ వ్రతం శివరాత్రి అవన్నీ ఉంటాయిడి. చాలా పూజలు వ్రతాలు చేసేరు కార్తీక మాస. సమానంత
అదే పూజకిదాకుద బా మీద ఎక్కువ వాడతారు కదా నాకు తెలిసి ఇవన్నీ కొనుక్కుంటారా లేకపోతే ఉన్నే ఆడతారా లేకపోతే కొత్త.
ఆ పొంతామండి అట్లే ఏం లే త తప్పకుండా కొంత అవసరం ఉంటే ఖచ్చితంగా అండి కొత్తది అంటే ఇప్పుడు ఓ యాభై పండుగలు ఉంటే యాభై చీరలులేం కదండి. ప్
మగవాళ్ళన్ పీడించి పడి ఎడుతుండ వచ్చు
అట్లే ఏం లేదండి ఏం అవసరం ఉంటేనే. కొంతమం లేకపోతే ఏం కోనము
అంతేనండి అదే అంటున్నా చాలా మంది అది ఉన్నాయి కదా మీరే మంచిగా హాయిగా అండి అన్ని వరే వేరస్ కొనువచ్చు మా కేమ ఈగ అంత రెండే రెండు పాండగలు ఇ వాటికే సరిపోతుంది ఇ.
అంటే ఎట్లుంటంది అంటే ఏ మూడోళ్ళ కొత్తగాస్తే అప్పుడు కొనుక్కోవచ్చండి.
అద కొత్త రకంగా ఉంటే అ అన్నిీ కొత్త కొత్తగా రకాలు ఉన్నాయి అందుకే మేము చెప్దామని అనుకున్నామాట.
మంచిగా ఉంటామం మంచి చీర కొనుకుంటాం
అవును మీ మా మా దగ్గర కూడా చాలా మంది దసరాకి తీసుకు కొని ఆ క్రిస్మస్ గట్ కుంటారండి చాలా మంది
ఉ అప్పుడు కొత్తగా సీజన్ మంచిగా వస్తాయిండి చాలా బాగుంటాయి కాబట్టి రేర్ కలర్స్ అసలు. ఎన్ని కలర్స్ వస్తాయంట అండి చీరలు అసలు. ఏది తీసుకోవాలో తెల్వదండి అన్ని కలర్స్ ఓస్తాయి
అదే అంటే చాలా వచ్చి తీసుకుంటారుంటా చాలా మంది కొత్త కొత్తగా
హ్మ్ అవును
ఆ రకరకాలనుంటాయి అవి తీసుకొని ఇగ మళ్ళా పండుగలు అన్నిటికి కట్టుకుంటారు వాటికె బర్త్డేకి
ఉ ఒకటే సారి నాలుగ ఐదు తీసుకుంటారేమో అండి ఇగ
పండగకి దాన్ దీని కట్టుకుంట్రండి అప్ ప్పుడిగ
మంచిదే కదండి అట్లా తీసుకుంటే
ఆ అవునండి అవునండి హ్మ్ అట్లని చెప్పి ఆ ఆ ఏం లేదండి మా దగ్గర అక్క పిల్లలు కూడా ఉన్నారండి వస్తారు ఇప్పుడు మాక్సిమం సా
అంతేనా అండి ఆ ఆయితే ఆహా నేను మొన్ననే తీసుకున్నాండి లేకపోతే నేను మీ దగ్గర తీసుకుందునుగాని నేను మొన్న తీసుకున్న రీస్ సెంట్ కాబట్టి ఇగ ఇప్పటికే మూడు నాలుగు చీరలు ఉన్నాయి కుట్టించినండి వాటికే మనీ ఎక్కువై
అదే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉం టే చెప్పండి
ఆ మొన్న మా ఇంటి దగ్గర కూడా వచ్చిరండి తీసుకోమని తప్పదని పోయి ఒక చీర ఐదు వందల్ది తీసుకున్నాండి
అబ్బ అంతేనా
కావాలి అర్జెంట్గంటే మాత్రం మీ దగ్గర తీసుకొస్
ఆ చెప్పండి చెప్పండి మీకా అంతా మీచ్ చుట్టాల వాళ్ళకి
ఆ ఆ చెప్తానండి తప్పకుండా ఓస్తా డిస్కౌంట్ నాక్ నేను తీసుకొచ్చినందుకైతే నాకేదయినా డిస్
ఆ మీరు ముందు తీసుకోండి మీరు తీసుకున్నాకనే మనం మా మాట్లాడ్ తామండి హు తీసుకుందామండి హు అయితే ఉంటాడండి ఓకే అండి ఓకే అండి బాయ్ అండి